హలో ఎంచేతానవే
ఏం లే ఇప్పుడే వచ్చినా మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇంతసేపే
అవునా
ఆఁ నువ్వేం చేతానావ్
మ్యాగి తిన్నా ఇంత సేపు
నేనుగూడా ఇప్పుడే మ్యాంగో తిన్నా బజ్జిలు తిన్నా మిర్చీలు తిన్నా
ఇంకా
అంతే ఇగ అదోటి అదొటి చేసేషినా
ఎం చేత్తారు వాళ్ళు
ఏమిలేదు ఫోన్ చూత్తాంది ఒక ఆమె ఒక ఆమెఏమో వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతాంది వాళ్ళ అమ్మే ఏమో పని చెత్తాంది
హ హ ఉహు ఆటో దొరికినయా మరి
ఆ కాదు బస్కే వచ్చిన
డైరెక్ట్
ఆ ఫై ఫాట్టికి బస్సు ఉంటదాడ ఫైవ బస్ బస్సు ఎక్కిఅచ్చి ఇక్కడ దిగిన
ఉ
బస్ లేద్ లేదు ఒచ్చినమ్ మార్కెట్కివోయ్ కూరగాయల్ దెచ్చినం మ సున్నాయి ఇప్పుడే
ఉహు
ఊ ఎన్ జేత్తన్నావ్
ఏంలేదు
ఉ
కానీ
మ వో మా వోదెన్ లేదా మా మగ ఫ్రెండ్ ఒదిన
ఉహు
అయితే అన్నగదా నా ఫ్రెండ్ లేదా ఇంకొకతి వండలాక్ రానాన్నది ఆడిక్ రానన్నది జూష్నవా వాళ్ళోతే నేన్ రానన్నది జుడు పోట్టి ఫ్రెండ్ కాకుండా ఇంకొ ఫ్రెండ్ అయితే అన్న అన్నాగాదా మస్ అయి తే ఫోన్ జేతే మాట్లాడదూ ఇంట్రెస్ట్ లేదంటది నువ్వెందుకు ఏసూడు ఊక అవ్సరమా దాన్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఫోన్ జేతే మాట్లాడు గని ఊకేదాన్ ఫోన్ జెస్ బాత్లాడు అవ్సరమా అన్ నేన్
ఆ
అయితే మా ఒదిన ఎన్ జేషిందిఅటా పోయి ఆవే ఫ్రెండుక్ జే
ఓ
ఆవ ఫోన్ జేషి నన్ను అడుతంది నువ్వు ఎందుకంటవ్ అట్లా నువ్వు అంటావని అనుకోలేదుఅని అంట అంటంది
ఊ
అయితే నేనున్నాన్న నేను ఏ విధానంగా ఎప్పిన్నటే. నీకుఊకే ఫోన్ మాట్లానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటది అని మరి ఎదుట్ వాళ్ళక్ ఉండదా వాళ్ళ గురించి మాట్లాడవా చెప్పదు అట్నే ఫీల్ అయితది ఆ విధంగా ఎప్పినా గన్ నేనూ నీ గురించి బ్యాడ్ గా అయితే చెప్పలేదని జేప్పి నేన్అన్నా ఓహో నువ్వు అయితే ఎప్పినవ్ వ్ గాదా అన్నది చెప్పినా గానీ నేన్ ఏవిధంగా ఎప్పిన అని చెప్పినా గదా నేన్ అన్న సరే సరే ఫోన్ జే మల్ల ఆవక్ అడగలగని నీ చెంపవల్తద్ జీవితాంతం మాట్లాడన్ నీతోని అని అంటంది నేను అడగకుంట ఉంటానా ఫోన్ జేసి చెప్తా జుడు ఆవె సంగతె ఎప్తా నేను
ఆమెందు ఎప్పినవ్ మరే నువ్వు
ఉ కాదే ఆవే మనతోనీ కల్సి మెల్షి ఉన్నట్టే ఉంటదే
ఇప్పుడు అయిందా ఇగ మంచిగా ఇంకా నీ మీద ఏమన్న ఎక్కించి చెప్పిందా ఇంకా అంతేనా
చెప్పొచ్చు అందుకే ఆవ ఫోన్జేసి ఫీల్ అయినట్ మాట్లాడ్తంది మాట్లాడుకో నేను ఏ విధంగా ఎప్పినో నాక్ తెల్సు ఆమె ఏ విధంగా ఓకే చెప్పిందో మరి వాళ్ళ ఇద్దరు తెలవాలి నాకు సంబంధం లేదు వాళ్ళు ఇంట్లోమన్నా అనుకోని అంటే అంటా వే ఎన్ని రో లనీ రోల్ ఫ్రెండ్స్ చేసిందని తోని అట్లా మాట్లాడతాన్న వ్ అంటాంది
ఆ అంటే ఆమె ఏ విధంగా చెప్పింది ఇంకా ఆమెకు తెలియదు గదా
ఆ చెప్పుచె పే నేనైతేఈ విధంగా చెప్య నువ్ ఆ ఆమైతే ఏ విధంగా చెప్పిందో నువ్వు ఏ విధంగా అర్ధం జేసుకొ అన్ననాకు సంబంధం లేదు నేనైతే ఈ విధంగా చెప్పినా అని నేను అన్నా అంటే అంటాంది గదా అంట అంటాంది. గదా ఆ ఆయన గీనీ గురించే తెలవాలి నేను ఇన్నెండ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేసిందా అనుకుంటఅంటాను నువ్వేమన్నా అనుకో అని అన్నా అయితే సరే సరే నేన్‌ పోయి నేన్ తర్వాతఫోన్ చేసి మాట్లాడు అత్తగాని నువ్వు ఫోన్ చేయకు మళ్ళా అవున అ
నువ్వే ఎందుకు అడగకుంట ఊకుంటా వ్ అలానిదే దైనా తప్పు ఉంటేనువ్వు అడగకుంట ఊకుంటా వ్
అదే అయిప్ న్నాడు. తా సరే సరే అడి గంత నీయన్న నేను అడగకుంటూ ఉంటానా తొ చెప్ చెప్పు తీసుకో గోడత నువ్వు అట్లా అడగాల అడగాలగాని లేక జీవితాంతం మాట్లాన్ను అని అంటాను. నువ్వు అట్లా అంటా వ్ అను అనుకోలే అందుకి ఫోన్ చేసి అడిగినా అంటాందిసరే అట్లే అనిఅట్లా అండ్లే గదా అడుగుతానంటే వద్దు కుద్దంట
అదేంది మల్ళ
ఏయ్యో భలే ఉందే వే అటు ఇటు పోయిఅంతా నేనే ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళు ఆ వాళ్ళువాళ్ళు మాట్లాడు కోని వాళ్ళ వాళ్ళు చేసుకొని నేనే ఏదో యొమంచి కోసం చెప్తే ఏమో మొపోయి అట్లా అబ్బో సంగతి చెప్పావ్
అట్లనే అయింది ఇప్పుడు
అ ప్రభుత్వం నుంచి ఇప్పుడే నేను చెప్పినా గానీకు వన్ మినిట్ వన్ మినిట్ ఆ గ్అని
ఆ ఆహా చూద్దాం హ ఆహా
అంత బ్రెయిన్ బ్రెయిన్ బేద వాళ్ళ కోకిచ్చి
సరల ఉక్కులు మాట్లంన్ని మన ఇంకొక దగ్గర చెప్పద్దు
నువ్వు అన్నావా అడ్లేదా అని కన్ఫర్మేషన్ కోసము చె చేచ్చి నా అన అంటా ది మల్లా
అబ్బా
అలగని ఆ విధంగా అయి తాంటే నువ్వే విధంగా చేసుకొని నీఇష్టం అని చెప్పా
ఆ అంతే
అ స్తున్నారు ఇంకా ఉా
చెప్పా లే
ఏం లేదు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినా అవ్ కొంచెసేపు కూసున్నా వ్ ఇక్కడమాట్లా న్యా ఆట్లనే లే ఊఅంటే నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి ఆస్కుటాగేసుకునే
అయిపోయినయా
నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి అయిపోతాయి ఎల్లుండికి వికుయి ఇ
ఆహా
ఉ అమెకు చెప్పిన మళ్ళీ ఇట్లా చెప్పిన ఏంటిది ఎ మీషో గురించి చేా అని చెప్పిన ఆమెకి మళ్ళా అంటది కదా చె థో చెప్పరో అనుకుంటాంట అని చెప్పినా అంటే ఒకవేళ సెట్ అయితే ఏం కాదు కానీ సెట్ కాకపోతేనే ఇట్లా అయింది రిటర్న్ సొత్త్త మళ్ళ నీకే అంటాది ఓ ఒకటి అత్తది ఒకటి పొత్తది చూసుకున్నా పోతే ఆరు వందలు ఏ కదానే వచ్చే ఎన్నో ఉన్నాయి అని నేను అన్న
ఉ
ఉ
ఆమె అట్లా అన్న కాన్నుంచి అసలు నాకు ఆమెతో మాట్లాడినే బుద్ధి అయితలేదు నాకైతే
ఏంటిది
ఆమె అట్లా అన్న కాన్నుంచి అసల్ నా మాట్లాడానే బుద్ధి అయితలేదు ఆమెతో నాకు
అదేగాదా లైట్ గా సప్పుడేకా ఊకో
అది ఆమె చూసినప్పుడల్లా ఆమె పేరు ఎత్తినప్పుడల్లా నాకు అదే గుర్తుకతంది తెలుసా
ఆ గట్లనే గుర్తత్తది ఇప్పుడు నాకు సా మా వదినా పేరు చెప్తే ఒళ్ళంతా మండుతాది ఏదో ఉండగాడ ఉండ ఇంకనట మాక్ బ్రేక్ బాం బ్రేక్ బాండ్ బ్రేక్ చేసినట్టుంది కథ
ఆ అంతే ఉన్నది ఇప్పుడు
ఉమ్ ఏేమిందా ఏంటిడి ఉుచ్చి అంతా కంటయకు చుోండి ఏం మొత్త ఇట్ల చెత్తే అంత ఈ సెగం టైము అంత ముందు మా తమ్మున్ తమ్ముని గురించి చేసింది ఫస్ట్ అయినా ఫోన్ మాట్లాడతాడట రారా రారా అని పండుకున్నోన్ని సిమా సినిమా చూసేటోన్ని తీసుకొని పోయింది అడికిపోయినంక వాళ్ళు ఆయనకు తెలివదట ఈమకు తెలివదట ఈయనది మా తమ్మునికి తెలివదు ఏమేందన్నా ఫోన్ మాట్లాడతాన్నావ్ మాట్లాడుకుందన్నా అంటే నే ఎందుకు మాట్లాడతా నీతో నీక నేన ఎందు మాట్లాడతా అని తీసేసినట్టు మాట్లాడిడట
బో
నాతో నువ్వు మాట్లాడుడేంది పండుకునోనీ తీసుకోచ్చ ఇలా మాట్లాతారు ఏంది మీరు అకుంట మా తమ్ముడు సీరియస్ అయ్యండు చేసిందంత ఈమె చేసి కూస్తుంది వీళ్ళకి ఏం తెల్వదు ఏమో అంత చేసిినంత చేసి కూర్చుంది అక్కడ పని చేసుకుంట కూర్చుంటది ఏం దక్క ఎందుకు తీసుకోచ్చినావ్ నువ్వు అసలు అని వాడన్నడు అంటే ఫోన్ మాట్లాండికిరా అంటాది ఫోన్ మాట్ ఇట్లా నీకైతే మరి మాట్లాడద మాట్లాడ్ మాట్లాడతాన లేకపోతే లేదని నీ లే నీతో మాట్లాడతా నీతో మాట్లాడతే ఇక్కడిది అంటల్ దేన్దక్క మరి అని ఆ బావని అన్నాడట
ఆ
అంటే వీడు మా బావన్ అన్నారు అవును మరి నీతో నే నేనెందుకు మాట్లాడుత తను వెళ్లి నీతో అట్లా ఒప్పుకోట్లేడు నీతో ఎందుకు మాట్లాడతా అన్నా దానికి ఏముంది అంటాడు అదే నేను నీతోన అంటే నువ్వేం చేస్తూ అని వీడన్నాడు అట్లట్లే లోల్లి పెద్దగాయింది మాట్లాడుకోవట్లేరు వాళ్ళు ఇప్పుడు
రియా
పోన్ జేత్తా ఉంది ఆమె
చెతాన్దా
ఆ సంగదిట్లా
నేను అట్ల లేదు అని అంటదిగా
ఫోనే కలుపుతా నేను అట్లా అనలే అంటే
అంతే మరి
ఆ
అంతేనే మరి
హుమ్ మంచిగ చెప్పినా ఒకరు మంచి కోసంమే గ చెప్పేది
అవును
చెడు కోసం చెప్తారా అట్లా అనొద్దు అట్లా మాట్లాడకన్నా మిస్టేక్ అయిపోయిందా హు
పెద్దది అయిపోతుందిగా
ఆ
ఆమ్ అన్ చెప్పలేదంటీ ఏమేమైనా నాకు చెప్పిననంటేది
లాగు రాదు అమె ఎప్పలేదంటే ఇవమ సంగతి చెప్తా ఇమ్ ఎప్పలంటే ఆమె సంగతి చెప్తా అ నేని ఇప్పుడు వీళ్లిదరు ఓ ఇవేమ అనుకుంటా ఆమెమనుకుంటు అను్కుంట నే బడ్ అయిపోత ఆ బాలే దొర్కిపోతాం చీప్ మానసులకైతే
ఇంతకు ముందే ఫోన్ చేసిందా
నువ్ ఫోన్ నువ్ చేతన్ సూసిన్నావా అప్పుడే వేసింది అందుకే వన్ మినిట్ ఆగానా ఉర్నే కొద్సేపు ఈ అక్క లేద అట్లా అంటునా అంటే లేనిదే మరి ఫోన్ చేసి అడిగినడు కన్ఫర్మేషన్ కోసం అడిగిన అన్నది ఇంకా ఇంకేం చెప్పినా కదా అని సరే తిన్ని మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తా అన్నది సరే అన్నా
అ
హ్మ్
సరేనే బాయ్
ఆ బాయ్